హలో
బావున్నారా అక్క
ఆ బావునం అక్క మీరు బావున్నారా
ఆ బావున్నం అక్క ఏం చేస్తున్నారు
వంట జేయాలక్క
మార్నింగ్ తిన్నారా అక్క
ఆ తిన్నామక్క
ఏం తిన్నారు
ఉగ్గాని వడా చేసింటిని తిన్నాం
అవునా
ఆ
ఇంట్లో అందరు బాగున్నారా అక్క
ఆ బాగున్నారక్క మీరు బాగున్నారా
ఆ ఆ బాగున్నామక్క
ఆ
ఏం చేస్తున్నారు మధ్యానానికి వంట
రసమన్నం చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తున్నానక్క
ఆహా టమాటా రసమా ఎట్లా చేస్తారక్క మీరు బ్యాలరస్ ము
బ్యాల్ ఉడకబెట్టి
ఉహ్మ్
రసం రామిన తర్వాత చింతపండు టమోటా మునక్కాయలు ఇవన్నీ కట్చేసి పోపేసి
ఆహా అంటే తిరువాతవాన్నీ జీలకరావాలు కరివేపాకు ఇట్లా
అవన్ అవన్నీ ఆ అవునక్క అవన్నీ పెట్టి
ఆహా
అది మగ్గిన తర్వాత ఈ బ్యాల రసం అంతా ఎస్తాం
అవునా
ఆ మీరొక్క ఏం చేసినారు
మేమ్ మార్నింగ్ పప్పు చింతొక్కు అన్నం చేశినాం అక్క
ఆ
ఉమ్ ఆఫ్టర్నూన్ కి మళ్ళీ చేయాలక్క
ఇంకా చేయలేద అయితే
ఆహ లేదక్క ఆఫ్టర్నూన్ కి చేయ్యాల్ల
ఆ
పప్పు ఉంది చపాతి చేద్దామని
అవున్లేక్క
ఉమ్ తిన్నారాక్క ఈవినింగ్ కి మళ్ళీ చేస్తాం అక్క నైట్ ఏదన్నా ఎగ్ ఫ్రైయో అట్లా చేస్తాం అక్క
అవునా
ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా
ఆ అక్క
చేస్తార అక్క ఫెస్టివల్
ఆ బాగ చేస్తారు అక్క ఇక్కడ త్రీ డేస్ జరుగుతది
ఆ అంటే ఎట్లా చేస్తారక్క
ఫస్ట్ రోజు మామూలుగా ఉగాదికి బాయల్లకట్ల ఎసి చేస్తారు
ఆ
మరి ఇంకా నడిం పండగని అంటారు అక్క అప్ప రోజేమేమ్ చెయరు ఇం ఆ రోజు ఏం చెయరంటే చికెన్ మ టన్ అట్ల తెచ్చుకోరు
ఆహా
మాఊరు ఇక్కడథర్డ్ రోజు జరుగుతది బాగా ఆ దేవునికి కి ఆటలు కొడతారు
అవునా
ఉమ్ అట్లా బాగ జరుగుతుంది
అంటే ఫెస్టివల్స్ అప్పుడు బంధువులు అందరు వస్తారా అక్క ఇంటికి
ఉమ్ మనం పిల్చుకుంటే వస్తారు లేకపోతే లేదా
అవునా అంటే మెయిన్ ఏ పండగ చేస్తారు మీ సైడు
ఉగాది బా జరుగుతది ఇక్కడ మీకు
మాకు కూడా ఉగాదీను సంక్రాంతి అక్క
అవున్లే మరుగాది పండక్కీ బట్టలు తెచ్చినారా
ఆహా ఇంకా లేదక్క వెళ్ళలేదు వెళ్ళాలక్క లేదు లేదు ఈ వీక్లో వెళ్ళాలక్క మీరు తీసుకున్నారా అక్క
ఆ నేను తీసుకున్నాను పాప కోటే తీసుకోవాలా
ఉహ్ అంటే పండుగ్కి ఎట్లాంటి బట్టలు ధరిస్తారక్క అంటే ఆ ఇవి పట్టు వస్త్రాలు ఇట్లాంటివుంటాయి కదా
మామూలు కాటన్వేస్కుంటాం
అవునా
ఆ
ఆమ్ అ ఔనవును ఎండలు కూడా బాకాస్తున్నాయి మీ సైడ్ కూడా ఉన్నాయాక్క అట్లా
ఆ ఇలానే ఉన్నాయక్క
అవునా
ఆ
ఇష్టంగా వెజ్ తింటారా మీరు నాన్వెజ్ ఐటెమ్స్ తింటారాక్క
నాన్వెజెఎక్కువ
అవునా
మీరక్క
మేము కూడా ఎక్కువ నాన్ వెజ్ అక్కా ఇష్టపడేది వీక్లీ రెండు సార్లు మూడు సార్లు తీస్కుంటాము మధ్యలో ఆమ్లెట్స్ ఇట్లాంటివన్ని తీస్కుంటాము
అవున్లేక్కా ఉహ్ ఇంకేమక్క
చెప్పాలక్క మీరు ఇంటి దగ్గరే ఉంటారా ఏదైనా వర్క్ చేస్తుంటారా
లేదక్క ఇంటి దగ్గరే ఉంటాను
ఔనా
ఆ
అంటే మార్నింగ్నుంచి ఇంటి పని వంట పని ఇంకా
ఆ ఇవన్నీ చేసేకే సరిపోతది టైం
ఔనా ఇంటి దగ్గర గార్డెన్ అట్లేమైనా ఉందా అక్క మీకు
అన్నేం అంటే అన్ని చెట్లు లేవు గాని రెండు మూడు ఉన్నాయంతే
అవునా
ఉహ్ నిమ్మ చెట్టు పూల్చెట్టులు రెండు ఉన్నాయ్
ఆ పూల చెట్టు ఇట్లాంటివి అయితే అన్ని రకాల పూలు ఉన్నాయక్క
ఆహా జాజీపూలోకటే ఉన్నాయ్
ఆ
జాజిపులు ఒకటేవున్నాయి
ఆహా ఇంకా కాయగూ పులు ఇట్లాంటివన్నీ మీరు మార్కెట్కేళ్ళి తీసుకుంటారా
ఆ మార్కెట్కేల్లే తెచ్చుకుంటామక్క
ఔనా
ఇంటి దగ్గర కూడా దొర్కుతాయి కాకపోతే బైట తెచ్చుకుంటాం
ఫార్మింగ్ చేస్తారా అక్క
ఆహా అట్లేం లేదు
అవునా
ఆ
అమ్మ వాళ్ళు చేస్తారా అక్క ఫార్మింగ్
ఉమ్ అమ్మ వాళ్ళు చేస్తారు
ఏమేమి ఏస్తారక్క చేన్లు
వల్ కంది ఏస్తారు
ఉహ్మ్ కంది బ్యాల్లో అంటారు కదా అవ్య అవ్నా మేం మా సైడ్ గ్రౌండ్ నట్టే అక్క మొత్తం
అవ్న్లే బాగుందా మరి
ఆ ఇప్పుడు స్టార్ట్ చేస్నారక్క పీకేది
అవునా పెట్టుబడి ఎక్కువ అంటా కదా
అవునక్క
ఆ
అంటే పంట కాస్తే పెట్టుబడి కూడా ఏళ్ళిపోతది బాగాదానికి మందులు కొట్టడము ఇట్లాంటివి స్ప్రేయింగ్ మందులు మందులు చల్లేవి ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ మనం ఎంత బాగా ఏడిస్తే అంత బాగా కాస్తుందక్క చెనక్కయ్
అవ్న్లే
ఊమ్ ఇంకా ఉంది పో ఆ బావుందక్క
ఆ
ఆ ఇంకా ఆగస్టు ఆ టైం అయితే వరి ఏస్తాం అక్క
అవ్న్ లేండి
ఉమ్ ఇంకేమక్క చెప్పాలి ఏం చేస్తున్నారు
ప్రస్తానికైతే వంట చేయ్యాల
ఆహ టీ తాగ్తారా అక్క మీరు బాగా మార్నింగ్ టైమ్స్ ఆర్ ఈవినింగ్ టైం
ఆ తాగ్తాం అక్క మీరు
మేమ్ తాగం అక్క మేము ఇంగెప్పుడు టీనే మార్నింగ్ ఈవినింగ్ కాఫీ ఇట్లాంటివి ఏమ్ వాడ
అవ్న్ లే నేన్ టీ కాఫీ రెండు చేస్తా
అంటే టీ లేక్ ఏవైనా మరి సప్రేట్ ఎంటిగ్రేట్స్ అవేస్తారా అక్క
యాలక్కలేస్తాము
ఆ
ఇంగ టీ పొడి చక్కెర అంతె పాలు
తులసి కూడా ఏస్తారు కదా అక్క కొంతమంది వేసే వాళ్ళు
వేసే వాళ్ళు ఏస్తారేమో నాక్ తెలిదు నేనైతే ఎప్పుడు ఏయలేదు
అవున ఉహ్మ్ మీ సైడ్ హోలీ పండుగ ఇట్లాంటివి కూడా సెలబ్రేట్ చేస్కుంటారా అక్క
హోలీ మొన్న అయిపోయింది కదా ఆ అంటే మేమేం సెలబ్రేట్ చేస్కోలేదు ఎవరైనా సెలబ్రేట్ చేస్కుంటే చూస్తాం అంతే
ఆహా
హా
అ డిగ్రీ తర్వాత మీరు డిగ్రీ ఆర్బిటెక్ అయిపోయిన్ తర్వాత ఏమన్నా కోర్సులు అట్లా ఏమన్నా జాయిన్ ఎండైనరా అక్క
ఉహుం లేదక్క డిగ్రీ అయిపోయింది ఆ తర్వాత ఇంక సై ఊరికి ఉన్నాం
ఔనా
అ
ఆహా వీక్లీ వై వీక్లీ వన్స్ అట్లా బయటికెళ్తుంటారా
ఆ వెళ్తుంటం మీరు
ఫ్యామ్లీస్తో
ఫ్యామిలీతోనే వెళ్తాం అమ్మోళ్ళింటికీ అట్లా
ఉహు మేమేం లేదక్క ఎక్కడికి వెళ్ళం ఇంటి దగ్గరనే
యమ్మీ
అంటే మాకు బయట క్లైమైట్ అంతగా పడదక్కా బాబు ఉన్నాడు అందుకోసమని మా హస్బెండ్ ఎక్కడికి పిల్చకపోరూ
అవున్లేండీ
ఎప్పుడో అమ్మ వాళ్ళూరికి వెళ్తాం అమ్మ వాళ్ళూరు మా ఊరూ చనా దూరమా తక్కువ వెళ్లేదేమో వెల్నా ఒక రోజు రెండు రోజులుండి వచ్చేస్తాం
అవున్లేండి
ఉమ్ ఫ్రెండ్స్ తో మీరెప్పుడు బైటిక్కెళ్ళర అక్కా
ఫ్రెండ్స్ తో ఇంకెప్పుడు వెళ్ళలేద్ పెళ్ళైపోంది కాబట్టి ఇగ ఫ్రెండ్స్ కల్సే తక్కువ గదా హస్బెండే ఎప్పుడన పిల్స్క్ పోతాంటడు బైటికి
మూవీస్ కి ఇట్లా ఏమన్నెల్నారా అక్క రీసెంట్ గా
ఆహా రీసెంట్ గా అయితే ఏం వెళ్ళలేదూ
ఉమ్ అంటే తక్కువేనా అక్క మూవీస్ కి వెళ్ళడం
ఆ అస్సలు వెళ్ళంలేండి ఎప్పుడో ఒకసారి
మీరు హౌస్ మొత్తం క్లీన్ చేస్తారా అక్క మేయిన్ మేయిన్ ఫెస్టివల్స్ కి
ఆ ఉగాదికి చేస్తాము పీర్ల పండగని అంటారు ఇక్కడ ఉమ్ మొహరం దానికి చేస్తాం
అవునా
ఇప్పుడూ ఉగాదికి కడిగినం ఇల్లూ
అవునా
పీర్ల పండుగ వచ్చినప్పుడు కడగాల
ఆహా అంటే కూలీల్ని పెట్టి కడిగిస్తారా అ క్క మీరే మొత్తం క్లీీన్ చేసుకుంట్రా
మేమే క్లీన్ చేసుకుంటాం చిన్నదే ఇల్లు హా
ఆహా ఇంకా ఇవీ మా మే పండుగల్కీ స్వీట్స్ ఇట్లాంటివి చేస్తారు కదా తీపి పదార్థాలు
ఉమ్
అవి ఏం చేస్తుంటారు మీరు ఉగాదికి సంక్రాంతికి
ఉగాదికైతే బ్యాళ్ళకేస్తాం అంటే హోలీగ టరు కదా ఓలిగా గుడాలు అట్లాంటివి చేస్తాం
ఉహు సంక్రాంతికి
సంక్రాంతికీ గారెలు
ఉహ్మ్
అట్ల చేస్తాం నాటి కోడీ అంట్రూ కదా చికెను
ఆ చికెన్ చికెన్ బాగుంటది
ఆ అక్క
ఆ ఆ ఇవేవంటే ఉగాది కి మైన్ గా పచ్చడి చేస్తారు కదా ఉగాది పచ్చడి అవి కూడా చేస్తారా మీరు
ఉమ్ చేస్తామక్క
ఆహా ఎట్లా చేస్తారు
ఉగాదికి చెడ్రుచులంటరు గదా ఐ ఐదు కాల్సాలంటారు గదా తీపి పులుపు
వగరు
వొగరు ఆ కారం ఆ కరము లేదు
అంటే ఏమేమేస్తారు మామిడికాయ చింత పులుసు
ఇదేపాకుపూత
ఆ
బెల్లము చిన్ త
ఔన్ ఆహా అవన్నీ కల్పీ తయారు చేస్తారు
ఆ ఆ ఇవ్వన్ని కలిపె తయార్ జేస్త్ ఆ దూడికాయ్ వెద్ద పెట్టిన్ తరువాత ఇంట్లో వున్నోలంత కొంచం తీసుంటా ఉగాది
ఔనా అంటే ఎక్కడికైనా టెంపుల్స్ వెళ్తుంటారా పండుగ రోజు
ఆ వెళ్తామక్కా
ఔనా
దేవుడికి అట్లా
ఔనా ఆ సరే అక్కా
మీరక్క
ఉంటాను మేము వెళ్తామక్కా ఉంటాము
సరెక్క ఆ